న్నన్నా నేనేమన్నా ఇ ఇప్పుడెందుకు ఇక్కడ ఇంటికడ ఇక్కడ ఇంటికడ ఎవరున్నా లేకున్నా ఇన్నే సల్లగా ఉంటది మళ్ళా మనకు అన్నం కూర ఆ సింత సెట్ కాడున్న ఇక అటు ఇటు తిరుగుడు మన పొలం పొలాలుంటే అటు, ఇటు తిరుగుడు అయితంటదిలే
అదే అదే తిరిగినంక కొంచెం ఒకరి స్నానం చేసి మంచిగుంటది ఉత్తరాటం మా దగ్గర పండగ నిన్ననే అయగారొచ్చి
మ్మ్
ఓ రకం కోటేసీ పోయిండట
మ్మ్ ఎప్పుడు
నిన్న నిన్న నాతో పద్నాల్ పదిహెన్, పదారట ఆ
ఓహో మల్లొక మ మళ్ళక ఇరవై, ముప్పై పడతాండు కదా ఉర్లగడ్డ వట్ల
ఆబ్బా ఇప్పుడు పనమ్మనన్న ఇంట్లో అమనన్న పెట్టాలి ఒకవేళ ఆ రేన్ కోదిని అడిగి ఉప్పులమ్మని ఎళ్ళమ్మ రెండు ఒకసారి పెట్టొచ్చు ఏం కాదు వారం పడకుండా ఏం కాదనంటే ఉప్పుల అమ్మకు వారం పడుతుంది కానీ ఎల్లమ్మకు వారం పడతలేదు
రొండు సిన్నవి తీసుకురారి
అదే అందుకనే ఏం కాదు రెండు ఒకసారి పెట్టొచ్చానంటే రెండు మ మాములు మామూలుది ఐదారు వేలు ఐదారు వేలలా మామూలు మామలు తీసుకోచ్చి రెండు ఒకసారి రానీ
ఆ గిన్నెలు ఈ గిన్నెలు కూరలు కలిపివండకుంటే దేని కది సపరేటు వండు
పొద్దున, సాయంత్రం పూట వండుకుంటాం నష్టమేముంది మనకు వాళ్ళు బిషెసుందా, చేశేదుందా ఆ మరి అంతే కదా
ఆ
ఏ అట్లాగే ఇగ మనిషికి బాపు తల భాగం ఉన్నోళ్లకి ఇరవై ఐదు వందలు తల భాగం లేనోళ్ళకి పదిహేను వందలు
అవునా త తలభాగం అంటే
తాల్ కాళ్లు
తల భాగం ఉన్నోళ్ల
తాళ్ళ భాగం తల భాగం కాదు ఆ ఇగ అట్లా మొన్న ఏడు తిరిగిపోతుందని మొన్న ఉగాది నాడు జలబిందలు పోసి ముడుపు కట్టమంటే ముడుపు కట్టిర్రు
ఆ అదే మనకు కూడా ఈ ఈ పండుగ చేసినా చేయకున్నా ఏం కాదన్నట్టుగా
అహ అట్ల కాదు ముడుపు కట్టిినాక ఇరవై ఒక్క రోజు నెల లోపటు చేయాలట పండుగ ఆ ఏమో ఇగ మళ్ళ ఎప్పుడో ఇగ
అదే మ మనఊర్లో కూడా ఈ మనర్లో కూడా కదే డిసెంబర్ లోనే ఏ సేమ్ నువ్వు చెప్పిన పనే చే ఈ పనే చేసిండ్రు ఆ చేసిండ్రు బోనం వండిరా దేవునికాడ చేసే పని చేసిర్రు
ఆహా ఓకే ఓకే ఆ
అందుకనే ఇగ ఇప్పుడు చేసినామ్ కదా ఇగ తొమ్మిది గంటలకి తొమ్మిది గంటలకి చేద్దాం అని అంటారట అందరు
అమ్మా ఆ మరి ఒక్క పని నచ్చినప్పుడు కర్సు మరి
అప్పుడా
మీ మీ ఒల్లె మీ ఊళ్ళెరా మరి మీ ఊళ్ళో రోగం పిల్లంతా కర్సొత్తది అందుకే భయపడతాండం
మ్మ్ మళ్ళా తగ్గుతారా ఏమన్నా ఏ మన పరిస్థితి బాలేదు అని తగ్గరుగదా ఏ వాడు సిన్నా దీత్తే దాంతోనే దన్ దన్ దన్ పషతే
మరి అంతే గద మరి మామొలుగుండదు
ఏ ఇబ్బుడు మన ఇది ఇది ఇది వరకంటే మనం బయట తిరగలేదు కాబట్టి ఇప్పుడు మనం మనకు బయట నుండి వచ్చిన వాల్లే మన దగ్గర పది పది ఇరవై మంది బయటినుండి వొచ్చెటొల్లే ఉన్నారు మనకు కూళొళ్ళు ఆ ఇంక అప్పుడు ఎప్పుడూ మనం పెద్దగ చేయలేదు మనకి ఈ ఇబ్బందుగ ఉండే ఇప్పుడు ఖచ్చితంగా పద్దన్నే చేద్దామనుకున్నా ఇక అయితే అయింది ఇక ఏమున్న అని
ఏం లే ఇగ ఎప్పుడు చేసినా పెద్దానికి చేస్
చేయాలే పెద్దోనికి చేయెలే ఇడ గాదం అటు పోవాలె అది ఏంది ఆమంచిపురం బోవాలే పెద్ద యాడా పెద్ద యాడ పట్టుకురావారలే ఏ మంచి ఏ దొరుక్తాయ్ పదిహేను వేలు పెడితే నీకు ముప్పై కిలోలు పదిహేను పదారు వేలు పెట్టినావ్ అనుకో
ఆ ఏడైన దొరుకుతాయ్ ఈడ. గుడా దొరుకుతాయ్ పదేహేను పద ఆరు వేలూ బెడితె
ఉమ్ మంచిది గెట్టిది ఉమ్ ఊమ్
అ అదే ఏమో అసలు నాకే భయంమయతాంది ఫస్టు ఈ డబ్బులు ఎట్లా కర్సులె ఎట్లా ఏం
అయ్యో నెలకు నెలకు పది పదివేలుయియమ్మ అటే
ఆ పది వేలు మూడు వేలు మూడు మూడు వేలు లు బజాజ్ ఈఎమ్ ది జిఎం ఇంకో రెండు నెలలు ఏప్రిల్ మే అయితే బజాజ్ ఈఎమ్ ఐఅయిపోతది
ఆ ఈఏ
బ కొంచెం శాలరీస్ ఇంకేం లేవు లేక ఇంకెక్కడ అని మన చేత నుంచి త్తి లేనా నేను
అంతేన ఇబ్బు ఆటో గూడ తోల్తడ అటు ఇటు ఆటో ఇటొ ఆటో ఆటో
ఏమో రెగ్లర్గా దోలితే రోజు ఇన్ని పైసలొ
కనీస్ కనీసం బాధ్యత కనీసం బాధ్యతుండదామే మనమేమన్న అంటె అత్త గారియాలె ఏంది ఆహహ అదియ్యొలే ఇదియ్యా లే ఆహ మాట ఈవా వానెమ్మ మాదొల్లే భూమి అమ్ముతాం భూమి అమ్ముతాం అని ఆగుతలేరడ అసలె మాది ఇల్లు కొంటం ఇల్ కొంటం
అమ్ముకోనీరు వాళ్ళే వాళ్ళ మడి అమ్ముకొని కొన్నది ఏడున్నా దాన్ని మీరు రిజిస్ట్రేషన్ చెపిత్తే అయి
ఆహ అదే అమ్మకో అమ్మ అనిందేమొ మనం మనం ఎందుకొ ద్దట్టం వాళ్ళిష్టం వాళ్ళు ఆయన ఆయన ఆయన ఇష్ట ఆయన ఉన్న భూమి ఆయన ఇష్టం ఉన్నకాడ ఇచ్ వాళ్ళు వాళ్ళు ఏమైనా చేసుకోచ్చు
అవును
ఒగేళ మంచి ప్లేస్ లా అని అంటే వాళ్ళు ఒగెళ అంటే మంచి ప్లేస్ మంచి సిటీ మంచి మంచి ప్లేస్లు దొకుతాయి ముప్పై ముప్పై లక్షలు దొరుకుతాయ్ బాను గూడా అబ్బా ఈ బాను గూడా దీసుకుంటే మంచిగా ఫ్యూచర్ ఉంటది కావొచ్చు అని నాకు అనిపి మాట అని ఆ ఇ ఈ కమర్ష్ ఇచ్చి మనము ఈ ల్యాండ్ ల్యాండ్లకు రేట్ ఎంతైనా ఐదు వేలు పదివే అంత పొయ్యి పొయ్యి లక్ష పెరుగుతది అందుకని అక్కడ సిటీ ఇప్పుడు మైబా డిస్టిక్ట్ అయింది కదా
అవునవును ఇప్పుడు బిత్ ఈ తోరూ ఈ మా దగ్గనైతే పోరంబోకు బూముంది తెరా ఈ సైడ్ ఈ తూరుూ సైడ్ అయితే ఉండవు మీతురులనే ఉండవు అస అదే లామన్ పట్ట భూములు మీ మా దగ్గర బాగుం తినే బదలు
అ
పట్టలేని భూములు చానా ఉంటాయి గవర్నమెంట్ ల్యాండ్స్ ఇట్ల
ఆ అ కాదు సిటీలా ఇల్లు ఇల్లు జాగ దొరతే ఇండిపెండెంట్ ఇల్లు దొరికుతే తీసుకుంటే
అవును బెటర్ గను
ఆ బెటర్గా ఉంటది మళ్ళా ఇ బె ఈ ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు మ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి పు రియల్ ఎస్టేట్ లేదు కాబట్టి తక్కువ దొలుకుతు తయి మళ్ళ తర్వాతనన కొ పెద్ద పెరిన తర్వాతక నాలుగో తర్వాత ఇంపెంట్ ఇల్లు దొరికిందనుకో దాని కూల గోట్టయినా కూడా అ ఒ ఏ ఒ అబ్ ఉంది అది అపార్ట్మెంట్ ల కట్టినా కూడా ఓ బొచ్చడ్ పైసలత ఆ ఒక రెండు బీటెక్ కాలేజ్ లు ఒక బీటెక్ కాలేజ్ పడితే
ఆ
అసలు రూమ్ రెంట్లోలకు దొరక కూడా దొరకాయి
నిజ ఇ ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఒక్కటే స్టార్ట్ అయితంది. బిటెక్ కాలేజ్ ఇగ మైబాలా
హ్మ్ ఇప్పుడు బిటెక్ బి ఏ బిటెక్ బిటెక్ అయిపోయింది.
అంతేనంటవా బొచ్చెడు మంది ఉన్నారు. కుక్కను కొడితే ఎరుగుతట్టున్నరు.
ఇగ బి బీటెక్కు బీ బీటెక్ ఇంకొ ఇంక నాలుగేల ఐదుళ్ళు నాలుగేల ఐదేళ్ళు ఇరె ఇది కూడ బిటేక్, రెగ్యూలార్ బిటేక్, మన రెగ్యూలార్ డిగ్రీ, రెగ్యూలార్ చదివలేక ఇప్పుడు ఏమైనా నా టెక్ని టెక్నికల్ ఫీల్డ్లే ఇగ
ఆ ఇగా అదే పెద్ పెద్దోనికి ఇయ్యాల అదే చెప్ చెప్పిన ఊ ఊ వాడు చూతాండు వి వి వీడియోలు సర్చ్ చేస్తాండు.
ఆ టెక్నికల్ ఫిల్డ్ ఏ అవసరం అయితే మంచిది మంచి ఇన్స్టిట్యూషన్ ఉంటే మా ఇదే ఇ ఇది ఈ డయాలసిస్ సంబంధించి మంచి ఇన్స్టిట్యూషన్ ఉంటే ప దూరమైన పంపితమే
అదే అదే అదే నేను అదే చెప్పిన నువ్వు ఇక్కడ మైబాద్ ల నీకు ఇష్టం లేదంటే, అంతకైతే ఇప్పుడు భద్రాచలం ల మనకు సార్ నాక్ తెలిసినోళ్ళు ఉన్నారు. ఆడ నీకు హాస్టల్ ఫీజ్ కట్టుకుంటానేనా అక్కడ పోయి నేర్చుకో
హ్మ్
ఇప్పుడు ఏడ్ కాలేజ్ ఉందన్న సూదా ఆ కాలేజీ లో ఉండదంట ఏమైనా జస్ చడ్మిషన్ ఏసి ఎగ్జామ్స్ అట్టెంప్ట్ కావాలట మనం బయట ప్రాక్టికల్స్ మనం అట్ నేర్చుకోవడమేనట
ఆ అంటే మా ఇప్పుడు నీవ్ నీ నీ నీకు నీ ఎమ్మటి సార్లు వాళ్ళు వీళ్ళుత్తాంటారు కదా వాళ్ళని కూడా గీ ఇకడబామా ఇక్కడబాని చెప్తారు.
ఆ ఉండదంట అట్లా ఉంద మరి సి సిటీల ఇట్లా హైదరాబాద్ ల ఇట్లా ఉంటదేమో గాని ఇక్కడ లోకల్ లోకల్ అయితే ఉండదట ఏమైనా అడ్మిషన్ ఇయాలి ఎఫు ఫీజు కట్టు పోవాలే ఎగ్జామ్ డేట్ అప్పుడు అవి పెట్టాలి. రికార్డ్స్ ఉంటే వాళ్ళు చెప్ ఇత్తరాట అవి రాయాలి ఇగ సడ్మి
ఎంత మాత్రం
హ్మ్ చెప్తారట ఆ ఎగ్జామ్స్ మనం పక్కా గ్యారెంటీ పాస్ కావాలంటే ఒక సబ్జెక్ట్ ఇట్ మూడు వేల, రెండు రెండు వేల మూడు వేల కడితే అది కూడా పాస్ కూడా గ్యారంటీ పాస్ ఏతడు
మరి ఇంకేది ఇట్లా పైసల్ సంపాదించుకోవచ్చు. బయట బయట వర్క్ చేసి
నేను మా మా డయాల్సిసిస్ సెంటర్ ల సార్ అడిగిన్ ఇట్లా మా పెద్దోడు ఉన్నడు సార్ డిగ్రీ పోతే ఎట్ల ఉంటది గీ టెక్నీషిన్ తీసుకుంటనే డిగ్రీ ఎందుకమ్మా, డిగ్రీ మూడు సంవత్సరాలు చేసి ఏముంటుందమ్మా, ఏమవ్తుదమ్మా ఆ ఏ ఏమవుతదమ్మా మూడు సంవత్సర, రెండు సంవత్సరాలు అయిపోయితే మూడు సంవత్సర మ జాయిన్ అ జాబుల్లో ఉంటాడు. మీ కొడుకు సప్పుడేక దీన్ని నేర్చుకోమని చెప్పు సాలరీస్ కూడా శాలరీస్ కూడా మంచిగా ఉంటాయి. ఇప్పుడు ఆయనకు నలభై వేల పైన వత్తయ్.
కాదే ఇప్పుడు మామలుగా రోజు నెలకి ఇరవై వేలు వేసుకో తక్కువనానే ఊ మామూలు స్టార్టింగ్ లా స్టార్ స్టార్టింగ్ లా నా స్టార్టింగ్ లో నెలకు ఇరవై వేలు వేసుకో వాడు మొ మొగోళ్ళు ఆడల్లో కొంచెం దూరం పోవాలంటే ఇబ్బంది ఈ అబ్బాయి కాబట్టీ రెండు సంవత్సరాల మూడో సంవత్సరాలు చేత్తే వర్క్ మొత్తం వత్తాంటే దానికి, సంబధించిన ఏదైనా ఎగ్జామ్ రాసి పాస్ అయిండు అనుకో వానికి ప్రమోషన్ వాడు కారాల క ఇంకా ఐద సంవత్సాల క ఆ ఇస్టిట్యూ ఈ ఇస్టిట్యూట్యి చెకింగ్ చేసుకునే పొజిషన్ వస్తడు.
అవును
ఆటలు అంటే కొంచెం ఇబ్బంది, అటు ఇటు పోవాలని పోో వద్దదున్నో రండ మొగల కింది
అవును అ అ ఇగా బానక్కఇట చెప్పింది మమ్మీ అ అంటే నేన అదె చెప్తాను అడే అటే పో నువ్వు ఇటిం ఇలేం అవసరం లేదులే
ఎంవద్దు చాలు డిగ్రీలు నేను బట్టర్ షాప్లో పనిచేస్తాను డిగ్రీ
ఆహా ఆ
బట్టల షాపులో పని చేయాలంటే డిగ్రీలు ఎందుకు
ఏ అందా అందుకనే ఇప్పుడు మా దాంట్లో పనిచేసి ఒక అబ్బాయి మన గౌ గౌఉంలోల అబ్బాయా సూర్యపేట నుండి వస్తాడు, అ జస్ట్ వాళ్ళ బావకాడ పోయి ఆట పాటలు నేర్చ కొ ఇప్పు ఇరవై ఐదు వేలు ఇరవై ఏడువేలు జాబ్ ఇరవై ఏడు వేలు స్టార్టింగ్ శాలరీ తెలుసా ఒక్క నా రెండు మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తోటి
అ నేను అనేది కూడ అదే నాలుకైదు సంవత్సరం పాడు ఏద ఇట్లా టెక్నికల్ ఫీల్ అలా జస్ట్టు నాలుగు ఐదు సంవత్స సంవత్సలు నాలుఐదు సంవత్సరాలు మూడు రెండు మూడు సంవత్సరాలు నాలుఐదు సంవత్సరాలు చేసిినంటే, అసలు మనం చదువుకున్నప్పుడు మనకి ఈ చదువు తెళ్తే మనం ఇప్పుడు ఏం మంచి పొజిషన్ ఉందుము, ఈ పనికిరాని నౌకార్లు ఏం చేయకుండా, ఎవరి చెప్పుడ ఆహా